హాంగే జో పన్నరా
అవున మా
ఆ మనాలి తిన్నారా అండి
ఇంకా లేదండి ఇప్పుడే వర్కయిపోయింది ఇలా కూర్చున్నా మీరు
ఆ బ్రేక్ఫాస్ట్ అయిందండి ఇంకా లంచ్ చేయలేదు చేయాలి నే కూడా
అవునా అహ్ ఏం చేస్తున్నారు ఈ మధ్యాహ్నం ఏమన్నా బయటికి వెళ్ళారా
బైటికి అంటే ఎటు ఎళ్ళలేదండి అన్న టూరి టూరిస్ట్ ప్లేసెస్ కయితే ఎటు ఎళ్ళలేదు ఇంకా ఇ ట్లో ఇంట్లోనే అటూఇటూ తిరగడం అయి తుంది నా కంత
ఉ బస్ ఉంది నేను కూడా అట్లనే అయితుంది నాగుడా
నిన్ను ఏంటి ఇయలా ఏం స్పెషల్ కుక్ చేస్ సరు
తు
ఏ
పాలకూర టమాట ఎగ్గు స్వీట్ పోటాట కూడ బయిల్ అవును మంచిది మధ్య నిన్న తీసుకొచ్చారు అయితే స్టార్ట్ చేద్దాం అని చెప్పి చేస్తున్నాం ఏదో అట్లా ట్రై
హు హు ఏంటండి
స్పెషల్ ఏంటి అంటున్నా
నేను ఇవాళ వెజ్ పులావ్ చేసానండి
ఓ హు
అంటే కొంచం
అవునా అవు చాలవరకు ముందుగా కాల్ చేసిన ఆమె ఒక త్రీ ఫోర్ టైమ్స్ టేస్ట్ బాగుంటది
వీక్ గా ఉన్న లేపోతే మనకి చేయాలన్నా ఇంట్రెస్ట్ లేకపోయినప్పుడు ఇది చేసేస్తే అయిపోతది తొందర
అవును
అ
నా ఎముంది అన్నీ అన్ని వెజిటేబుల్స్
ఆ ఇది అపోతుది పాజిటివ్ పాజిటివ్ అయిపోతుంది పో చాలా చాలా హెల్ప్ అయితది
హెల్దీ కూడా అంటే వెజిటేబుల్స్ వెజిటేబుల్స్ తినని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా ఈజీగా తినేస్తారు
ఆ
బెటర్ నేను కూడా ఒక టూ త్రీ టైమ్స్ ట్రై చేసా ఇంట్లో ఏ ఉంటే ఆ వెజిటేబుల్స్ తోటి కొత్తగా తినాలని ఎవరి చే చాట్ల బాగానే అవుతుంది కాకపోతే స్పైసెస్ అయలేదు కొంత మ స్పైసెస్ ట్రై చేస్ పర్ద మీరు ఎలా చేస్తారు రిసిపీస్ చెప్తారా మీరెలా జేస్తారో ఒకసారి రెసిపీ చెప్తారా?
ఓకే చెప్తానుండి ఫస్ట్ ఇంగ్రీడియన్ తీస్కోండి చెప్తా అంటె ఒకే నా
ఆ సరే చెప్పండి ఎలా అయినా పర్లేేదు చెప్
ఫస్టు ఆ మిల్మేకర్ తీసుకోవాలి హాట్ వాటర్ పెట్టేసుకొని అది కొంచెం వేడయినాక మిల్మేకర్ అందులో వేయాల మిల్మేకర్ అందులో ఏసాక అవి ఉప్ తర్వాత